హలో సిస్టర్ బావునర సిస్టర్ బాగున్నార బాగున్నారా వినపడుస్తుంది నా వాయిసు మీ వాయిస్
హలో సిస్టర్
ఆ బావున్నారా హలో
హలో
వినిపడుస్తుంది సిస్టర్ చెప్పు మాట్లాడండి సరేనా
హలో
వినిపడుస్తుంది మీ వాయిస్ నాకే హలో హలో సిస్టర్ మీ వాయిస్ నాకు వినపడిస్తుంది మాట్లాడండి సరేనా హలో సిస్టర్ వినపడిస్తుంది ఏం తిన్నారు హలో సిస్టర్ వినపడిస్తుంది మీ వాయిస్ మాట్లాడండి
హలో
వినపడిస్తుంది మీ వాయిస్ ఏమైన్నా మాట్లాడండి సిస్టర్ హలో హలో సిస్టర్ మీ వాయిస్ వినపడు వస్తుంది బాగున్నరా బాగున్నారా తిన్నారా హలో వినపడుస్తుంది మీ వా మీ వాయిస్ నాకు కినపడుస్తుంది హలో సిస్టర్ వినపడుస్తుందా హలో హలో
హ
హలో వినుపడుస్తుందా హలో సిస్టర్ మీ వాయిస్ నా క్లారిటీగా వినిపడుస్తుంది సరేనా హలో
హలో
సిస్టర్ మీ వాయిస్ నాకు వినపడుస్తుంది
అవునా సరే ఓకే సిస్టర్
ఆ తిన్నారా
తిన్నాంను సిస్టర్ మీరు తిన్నారు సిస్టర్
ఆ తిన్నాం ఏం తిన్నారు
ఉగ్గానీ తిన్నాను సిస్టర్
ఏంది ఇప్పుడు ఉగ్గాని ఏంది
ఏదో ఉంటయ్ అద్ తిన్నాను సిస్టర్
హు సరే ఇప్పుడు విన్పడుస్తుందా నాది క్లారిటీగా
ఆ వినిపిస్తాంది సిస్టర్
మ్మ్ పొద్దునేం పెట్నారు.
ప్రొద్దన దోశ చేస్తున్నారు సిస్టర్
ఆ దోశ లోకి కానీ నువ్ ఉగ్గాని తింటన్న అన్నాను, తిన్నావు అంటున్నావు ఏమి
మార్నింగ్ దోశ తిన్నా సిస్టర్ ఇప్పుడు సాయంత్రం ఉగ్గాని చేసింటే అది తిన్నాను సిస్టర్
సాయంత్రం ఉగ్గాని కూడా చేస్తారా మీ హాస్టల్లోలు
అవును సిస్టర్ అంటే ఇంట్లో సిస్టర్
ఓకే ఓకే ఇంటి ఫుడ్ తినాలి అంటే లక్ ఉండాలి లేండి
అవును సిస్టర్ నచ్చిన వంట చేసుకోవచ్చు
హ్మ్మ్ అవును ఎట్ల జేస్తారు ఉగ్గాని
ఉగ్గాని నా సిస్టర్ పచ్చిమిరప కాయలు ఉప్పు కొంచ్ కొంచం అంతా మిక్సీ ఉంటే మిక్సీ లేదు అం తెగిన లంచ్ ఐనా చే చూసిస్తారు ఆ దానిని ఆయిల్ పోసి బాయిల్ చేసి కొంచెం చేస్త దాంట్లోక్ కి ఓ పచ్చి కారం ఉప్పు ఆ దాంట్లోకి యాడ్ అయింటాది కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు సిస్టర్.
ఏ సౌండ్ వస్తుంది నీ పక్కన కొంచెం అది డో డోర్స్ తే ఏమన్న క్లోజ్ చేసుకోవచ్చు కదా
ఓకే సిస్టర్
ఆ ఏందో సౌండ్స్ వస్తున్నాయి
బయట ఏమన్నా వెహికిల్ సౌండ్స్
ఆ అవే అవే అవి గవే వస్తున్నాయి అంటే మీకి బాగిష్టమా
ఎతే సిస్టర్
ఉగ్గాని
అవును సిస్టర్
అందుకేనేమి బొరుగుల్తో ఇంకా అవి చేస్తరు కదా కారం బొరుగులు జేస్తారు.
అవును సిస్టర్ కానీ అంట్ అంటే ఆ ఇది ఉగ్గాని అంటే పచ్చికారం అది ఉంటది కదా సిస్టర్ దానిని మళ్ళీ మనం చిత్రాన్నం లాక్కూడా యూస్ చేయొచ్చనేసి ఎక్కువ యూస్ చేసుకుంటాం సిస్టర్.
ఆ అది కూడా బానే ఉంటుందిలేండి మంటెక్కువ స్టోరేజ్ ఐతుంది బాగ ఉపయోగించు
ఆ నెక్స్ట్ అది వేస్ట్ కాకుండా నెక్స్ టైం కూడా దానిని తినడానికైనా ఉంటుంది మిగిలితే అని సిస్టర్ ఇది చేస్ తం
టమోట పండ్లేసినారా లేదా దాంట్లోకి
టమోటా ఆ రెండేస్తాం సిస్టర్ చనా వేసినా ఏం బాండదు ఒక రెండో ఒకటో అట్లా ఏస్తే బాంటుంది సిస్టర్.
అంటే మీరు ఇంట్లో బానే వంటలు చేస్తారనమాట
అవును సిస్టర్
మ్మ్ గందుకే బా జెప్తున్నారు ఆ పోలం లో ఏమే మేస్ సరె సారి
పొలంలో నా సిస్టర్ఓ బెండ వేసినాం సిస్టర్ టమోటా వేసనాం సిస్టర్
మ్మ్ గన్ ఆ పూరీ పూలు పూలు పూలు ఉన్నాయి కదా
ఆ ఉన్నాయి సిస్టర్ పూలున్నాయి జాజీ పూలు మల్లెపూలు
పెనయ
ఉన్నయ్ సిస్టర్ కాస్తన్నయి
మ్మ్
గుండుమల్లెలు సన్నజాజులు
హ్మ్మ్ ఇప్పుడేం పెడతారు ఫుడ్డు
ఇప్పుడు మేం చేసుకునేదా సిస్టర్ ఇప్పుడు నైట్ టైమ్ కాబ ట్టి ఈరోజు మండే కాబట్టి నాన్ వెజ్ తినం సిస్టర్ ఏదన్నా పులిహోరో లేకపోతే ఏదన్నా ఆ కూరుంటె కూర తింటాం స్ సిస్టర్ లేదు అంటే కిన ఏదైనా రైస్ అట్లా చేసుకుని తింటా సిస్టర్
మ్మ్ మీరే చేస్తారా ఎవరన్ పక్కన వాళ్ళు చేస్తారా
మేమే చేస్తాం సిస్టర్ ఇంకెవరు చేస్తారు ఇంట్లో
మ్మ్ అది నిజమే లేండి మనం జేస్కుంటేనే మనకొంచెం బావుంటుంది.
ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్
హ అంతే అంతే హ పొద్దు నేనేం తన్నా అదే దొండకాయ ఫ్రై చేసింటే తిన్నా ఆఫ్టర్నూను మధ్యానం ఇడ్లి తిన్నా
అవునా సిస్టర్
ఉతే
మీకు ఇష్టమైన ఫుడ్ ఏవి సిస్టర్
నాకుష్టమని నే అన్నీ తింటాను కానీ అన్నీ లైక్ చేయను కొంచెం కొంచెం
ఓ
ఇప్పటి వరకు ఇ దాన్ని ఇష్టం అని తిన్నాను అ చెప్పను అన్ని ఇష్టమే
నాన్ వెెజ్ ఇష్టమా లేక పోతే
న అంత
ఎగ్గ్ ఒక్కటేనా
చికెను చికెన్ త క్కువలే ఎగ్గు తింటా
ఎగ్గు కర్రీ వస్తుందా సిస్టర్ మీకు
ఎగ్ కర్రీ వస్తుంది ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేయాలి తర్వాతంటా రా ఆనియన్స్ చిల్లీ కోతిమీర కు వేయించి
ఆ
కల్పేస్తే అయిపోయ్ ఎగ్ కర్రీ
ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ నాకస్ అసలు ఎగ్గకరీనే రాదు సిస్టర్ ఎంత ట్రై చేసినా రావట్లేదు
ఏ అదేం పెద్ద కష్టం కాదు ఆమ్లెట్ మాదిరి
అవును బిర్యానీ లాంటివి ఏమైనా వస్తాయ సిస్
నా నాకు రావు నాకు రావు నేను ఎప్పుడు ట్రై చేయ్ తెలియదండి
అవునా సిస్టర్
ఆ
మ్మ్
మీకు వచ్చా ఆంటీ బిర్యానీ చు
బిర్యానీ రాదు సిస్టర్ అందుకే మీ నుంచి ఏమైనా ఆ తెలుసుకుందాంలే అని అడిగాను
నాకైతే రాదు మీరేమన్నా నేర్పిస్తే నేర్చుకుంటా
నాకైతే ఉ ఉప్మా బాగా వస్తంది సిస్టర్
ఉప్మా నా మాకి దరిద్రంగా ఉంటుంది మా మా సైడు నేను ఇష్టపడనే మా మీరు ఈ ఉప్మా ఎలా చేస్తారు మీరు ఉప్మా
ఉప్మానా సిస్టర్ ఆనియన్స్ చిల్లీను టమోటో ఉంటే టమోటో లేదు అంటే గిన లేకపోయినా పర్లేదు అవన్నీ కట్ చేసుకొని
ఉమ్
ముందు ఆయిల్ పెట్టి బాగా బాయిల్ చేసి అది అవన్నీ వేయించి ఆ చిల్లీ నూ ఆ ఆనియన్స్ అవన్నీ
ఊ
ఆవాలు జీలకర్ర ఉంటే జీలకర్ర వేయొచ్చు లేదంటే తినని వాళ్ళు ఉంటే వేసుకోకపోయినా పర్లేదు జీలకర్ర వేయడం వల్ల జీర్ణ శక్తి బాగుంటుందని నేను వేస్తాను సిస్టర్
ఊ
చేసిన తర్వాత బాగా కొంచెం అంతా బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి ఆ ప్పుడు మనం ఉప్మా రవ్వ ఎంత తీసుకున్నామో సిస్టర్
అంత వాటర్ పోయాలి
వాటరు టూ అండ్ హాఫ్ పోయాలి సిస్టర్ టూ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ మనకి బాగా బాగా మెత్తగా ఉండాలి అంటే త్రీ పోసినా పర్లేదు బావుంటుంది
అంటే చిన్న రవ్వ తెల్లగా ఉంటుందా పసుపు కలర్ లో ఉంటుందా రవ్వ
ఎల్లో కలర్ లో ఉంటుంది సిస్టర్ చిన్న రవ్వ అయితే రెండు పోస్తే చాలు సిస్టర్ దానికి ఎక్కువ అంటే చిన్నది కాబట్టి కొ దానికి ఇప్పుడు నువ్వు ఎంత రవ్వ తీసుకున్నావో అంతకు డబుల్ పోస్తే చాలు పెద్దరవ్వ త్రి పోసిన మెత్తగా ఉడుకుతుంది
ఉహూబానే వంటలు చేస్తారు అను కుంట
హా
ఇగ అంది కానీ చెప్తున్నారు నాకేం తెలీదు అట్లనే వింటా కూర్చున్నా మీ మాటలు
మీ మీ వాళ్ళు ఇంట్లో మీరుచెయ్యరా సిస్టర్ మీ వాళ్ళు చేస్త తరా
ఆ ఆ అంతే అమ్మ చేస్తుంది అక్క చేస్తుంది అంతే
అవునా సిస్టర్
ఉమ్
హుమ్
తాలు వస్తున్నాడు పక్కన చెప్తారా కొంచెం